ఆ చెప్పవే ఎందా సౌండా
ఫోన్ ఇది ఫ్యాను
ఫ్యానా
ఆ ఇంగెం వచ్చిందిలే
ఏమో సౌండ్ వస్తాంటే ఏది వచ్చిందో అనుకున్న
ఏం రాలా టైం మస్తుంది
నా ఆర్డర్ ఎంత వరకు వచ్చింది ఏం చేయలా
ఉమ్
ఇంచో పునేరాంల ఫోన్ చేసినావ్ నాలుగు సార్లో మూడు సార్లో
ఉ అయితే మీ ఫ్రెండ్ దానికి వచ్చింది నీదానికి ఇంకా రాలేదా ఫోన్ ఏ ఫ్రెండ్
ఉమ్ మా ఫ్రెండ్కెందంటే అసలైన ప్రాబ్లము
ఆహ్
ఒస్తుంది కానీ ఆ పిల్లకి బ్యాంక్ అకౌంట్ లేదు
అందుకు నీ అకౌంట్ పెట్టిందా
కాదుమే మా ఫ్రెండ్క్ దిమే కానీ అ పిల్లక్ బ్యాంక్ అక్ కౌంట్ లేదు
ఉ
మేము ట్రై చెయనే ఏం రాదు మే అని చెప్పిన నా ఎట్లోగో
ఆ
ఏమో చెయని వస్తే రాని లేకపోతే వదిలేస్తది నాకొస్తే నేన్ చేస్తా
అంటే ఇప్పుడు ఇప్పుడు రిజిస్టర్ అయిన వాళ్ళకి కూడా చెయొచ్చా కాల్ హ్ ఇప్పుడు రిజిస్ ట్రైన్ వాళ్ళు కూడ చేయొచ్చా
చెయ ఆ అట్లంతా ఏంలె వాళ్ళు రిఫర్ చేసుంటారు కదా
ఉ
ఇప్పుడు ఎవరు రిజిస్టర్ అయినరుమే
నేను మా ఫ్రెండ్తో రిజిస్టర్ చేపించిన
అవునా
ఆ
హుమ్
చెయిచ్చా వాళ్ళకి కాలు
తెలీదుమే మీ బ్యాచ్ వేరు మా బ్యాచ్ వేరూ నువ్వు వైశు ఒక బ్యాచ్ మేం వేరే బ్యాచ్ మే టాస్క్లు వచ్చినాయి కదా
ఏం టాస్కులు రాలే ఈ ఫోన్
అవును పావని నాతో మాట్లాడుత్తాంది మే నీకు రాలా టాస్కా
ఇదే వచ్చింది ఫోన్ది
ఫోన్ దే నేను చెప్పింది కూడా వైషూ రాలేదంట
వందికు రాలా
వస్తుందిలే నిదానంగా
అ నాకు వస్తుంది ఏమో అయితే ఇప్పుడు ట్వంటీ టాస్కులు కంప్లీట్ చేసిన డబ్బులు ఓస్తుంది దే
ఎంపాడో
మే వాడు కాల్ కి హండ్రెడ్ రుపీస్ అన్నాడు మే
వాళ్ళ హస్బెండ్ దన్న ఇమ్మంట పిల్లకి చూద్దాం
పెళ్లయిపోయింద పిల్లకి
మే ఇంటర్ ఫ్రెండ్ మే బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తాంట కదా రామలక్ష్మి ఆ పిల్ల వాళ్ళ హస్ పెన్ ఈమంట
ఆ పనీచే అంటే నువ్వు కదా తీసుకోదు కదా మళ్ళాంకొకదానికి
నేను నాది ఎందుకు పెడతా వల్ల హస్బెండ్ నిమ్మంటా
ఉ రెండు వేల ఈ రెండు వేలు వస్తే కొంచెం బెస్ట్మే నాకు పనికొస్థాది వెన్నా ఏం చేయాలో ఏం అర్థంకాట్లే పండకన్నా పడుకొస్తుంది ఏదో ఖర్చులకి పండకు పండగ వస్చంది
ఏం పండగ మే
ఉగాది ఉగాది గుడ్డలు పెడతాము
మేము సంక్రాంతిికే పెట్టేస్తా
మా వాళ్ళు సంక్రాంతికి బెట్టరు మా సైడ్ అంతా ఉగాదికి బట్టలు పెట్టేది
అ
సంక్రాంతికి పిండి వంటలు ఉగాదికి ఓలీదలు చేర్చారు దంగ బట్ట తక్కలు పెట్టుకుంటారు
హు
అది కూడా మా అమ్మోళ్లు బట్టర్ స్టార్ట్ చేసింది లాస్ట్ టైం నుంచే స్టార్ట్ చేసినారు ఇంతక ముందు ఏం లేదు
ఎందుకు
ఇంతకు ముందు మా అవ్వ పెట్టేది కాదాసలు
ఏమి
ఏమ్మా ఏ ఏమైందో తెలియదు మా అవ్వ పెట్టదు అసలు బట్టలు పెట్టదెళ్ల యంగా మా‌ నాన్న మా నాన్న అందరు పెట్టుకుంటన్నారు ఎందుకు మనం పెట్టుకోకుండా ఉండడం మా నాన్న పెడదాం బట్ అని చెప్పేసి మా నాన్న లాస్ట్ టైమ్ నుంచి పెట్ట మంటుంటే మా అమ్మనే
ఉ అయినా పెట్టాలి కదా పెద్దోళ్ళు చనిపోతే
ఏమో మా అవ్వ పెట్లా మా అవ్వ వోయమ్మ మాతాత చనిపి కూడా మా అవ్వ పెళ్ళయిన ఒక ఐదేండ్లకు ఐదేళ్ళు కాదులే ఒక పదిహే పదేండ్లలకేమో చనిపోయినాడు.
ఉ అబ్బు నుంచి పట్టలేదువ
ఉహుమ్ మా నాన్న సెవెంత్ క్లాస్ ఉన్నప్పుడు చనిపినడమే
అబ్బా
సెవెంత్ క్లాస్ జస్ట్ జాయిన్ అయినాడు అంతే అప్పుడు చనిపోనాడు మా తాత హార్ట్ ఎటాక్ తో
హూ
అప్పటి నుంచి ఇప్పుడు వరకు మా అవ్వ అసలు గుడ్డలు పెట్టిందేలా
ఎందుకూ
ఏమో పెట్లా ఎవరు పెట్టరు మా ఇళ్లల్లో ఆ పక్క ఈ పక్క మా అమ్మమ్మళ్ళింట్లో అందరు పెడతారు. ఆ పక్క అమమ్మ నానమ్ సైడ్ పేట్
ఏంది బట్లే పెట్రా
పెట్రు మళ్ళీ ఇప్పుడు మా అమ్మ స్టార్ట్ చేసి ఇన్నీ పెడతారో ఏమో తెలియదు అందరు
హు
మా అమ్మ స్టార్ట్ చేసింది పెట్టడము మా పెద్దయ్యళ్ళు కూడా బెటరు మళ్ళా
ఆ
మా పెద్దయ్యవాళ్ళు కూడా ఏం ఇంగ పెట్లా ఏం చేస్తారో తెలుదు మా తాత నాన్న ఏమో
ఎం ఎం చేస్తారు
ఏం లేదు కలశము పెడతాము కల్శము మళ్ళా బట్టల్ పెడతాము
కలసం కల్స్ కలశం కూడ పెడతారా
ఆ అది కల్షం టైప్ లో పెడతారు బట్టలు పెట్టి
మే నీళ్లు పోసి బిందులో పెడతారు ఆ కలసం అంటే చిన్నది ఏమో లే నాకట్ట చెప్తే చెప్తారు పెద్దది కాదులే కొంచెం
చెంబు ఒక చెంబు లాంటిది వా
మేమేమో కొంచెం పెద్ద దాంట్లో పెడతాం వాట్రు
మేము మరి అంత పెద్దది పెడతాం రకమయింది చిన్నది పెడతాం ఒక చెమ్ము ఉంటది అండది పెడతాం
ఇవరిష్టం వాళ్లది లే వదిలేయ్ హు మాట్లాడ నాలుగు సార్లు మాట్లాడినను మూడు సార్లు అనుకుంటా ఆ జోగి ఫోన్ చేస్త ఉండు మే అని ఎమ్ ఆటే పోయింది రాత్ చేస్త నీక అయిపోతానే వైషు కి చేస్త ఇంకొక్సారి వైషూ ఉంది కదా ఆపిల్ల కి చేస్త
మేము వైశూక్ నెంబర్ నైన్ చేచ్చాం అయితే నాకు వచ్చాయి నాలుగు కళ్ళ
బిజీ అమ్మ ఉ కాడ చెపిచుకోదు
నువ్వు తీసుకో వైషు ఫోన్ నీతో మాట్లాడ
బిజీ మేడం సో అవన్నీ చెయరున్మాట ఆ మనకి టైం వస్తుంది ఉండుండుండు మనతో అవసరం ఖచ్చితంగా ఉంది మనతో అవసరం ఉంది ఆగ్ ఆగ్ హుమ్
ఇప్పుడేముంది వే మీ
దుంది మే
అది గాదు ఇప్పుడు నీ దగ్గర ఎనిమిది కాళ్లు ఒస్తాయి నాక్ కు
ఉ ఎనిమిది గాదు నాలుగేమే
వయ్ వాయమ్మి వాళ్ళ ఫ్రెండ్ గుడా ఉంది
ఓహో నిలాదా
ఆ హా
నీలాదు వాళ్ళ ఫ్రెండ్ గాదమ్మ వాళ్ళ కజిన్
నీలా గాదు మహతి అంట ఏదో సమ్థింగ్
మహతిది ఎవర్ తెల్సా అద్ దే
ఎవర్ది
చెల్లిది నాకు నిరంలాకి టాస్క్ ఒక్కసారి స్టార్ట్ ఐతుంది
అ సరిపోతాయమే నాకు నిర్మలాతోనే నిర్మలాది ఒకటి ఇంకా మిగతాది
మెయ్ లేక్కల ఎస్కో మాకు మే సామి నువు ముందుగ నే గమ్మునుండు
అంటే మళ్ళీ కాల్స్ సరిపోవు ఇరవై రావాలి నాకు టాస్క్లో
రావాలలే
ఆ
ఐనా నిరంలాకి స్టార్ట్ అయ్యి నాకు స్టార్ట్ అయ్యే టైంకి నీకు ఒస్తయి మా ఇద్దరికి స్టార్ట్ ఐతే నీకు కరెక్ట్గా డబ్బులు ఒస్తాయ్
ఉమ్
మాకు స్టార్ట్ ఎప్పుడైతుందో తెలీదు అన్మాట
ఉహు పోనీలే అ వీళ్ళన్నా పెట్నారూ పనికొచ్చా
హుమ్
ఏయి నమ్మబుద్దిగాట్లా యితట్టి యాప్లు ఇది ముందు నేను డిలీట్ చేసేసినా
నేనే ఏం తెల్సా వాట్సాప్ గ్రూప్ లోంచి ఎగ్జిట్ ఐపోయా
వాట్సాప్లో ఎక్సిస్ట్ అవ్వలె ఏమన్నా ఒస్తాదేమో మళ్ళ ఒకసారి అని చెప్పేసి నేను ఎక్సిస్ట్ అవ్వలా యాప్ ఒక్కటి డ్లీట్ చేశిన్నా మళ్ళా దీ మళ్ళీ ఎక్కిచ్చి మళ్ళీ లాగిన్ ఐనా
ఏముంది నిర్మలా గ్రూపే కదా నిర్మలా వస్తాంటాయి మీకు వస్తా అంటాయి అప్పుడు చూసుకునేదని నేను గమ్మున అయిపోయిన ఎవు త వాళ్ళ మెసేజ్ చేస్తే ఇలా గ్రూపులు యాడ్ చేయడం వాళ్ళు మళ్ళీ చేస్తారు
నెంబర్ ఉందా
నెంబర్ ఎందుకు లేదు ఉంది ఆయనే కదా మెయిను ఇంకొంది చేస్తే చేస్తాడు
దీంట్లో ఏం మే స్పీకర్ ఏంది లేదు
అలాంటి ఏమి లేదు బడ్స్ పెట్టుకో లేకపోతే ఇయర్ బడ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకో
ఇయర్ ఫోన్స్ లేవు బట్స్ పెట్టినా అంటే ఇంకా ఇది అయిపోతుంది
ఏమైతుంది
సౌండ్ రీసౌండ్ వస్తుంది
ఎందుకుమే నాకేం రాదే
అయ్య నాయిస్ క్యాన్సలేషన్ లేదు నా బడ్స్ లో అందుకు
హమ్
ఐ జస్ట్ సాంగ్స్ ఇయడానికి మూవీస్
నిద్రొస్తుందా బాగా అని
ఫోన్కి పనికిరాదు
హ
ఆ జస్ట్
నీకు మింత్రా ఉందామ్యా
అవును మే అది అడగడం మర్చిపోయినా దాంట్లో నువ్వు ఈ చూస్తావు చూడు నీ ఫాలోవర్సు నీ నీ వ్యూస్ అవన్నీ అవి ఆడ చూసేది
నీ ప్రొఫైల్ ఓపెన్ చెయ్య
ఉండు కట్ చేసి మళ్ళీ చేయి టెన్ మినిట్
కట్జేస్ కాదు ఆహా ఒక లెవెన్ దాకాన్నా ఉండాలి కరెక్ట్గా టెన్ అంటే టెన్ కాదు మీ వాళ్ళు తీసుకోరు ఇప్పుడు నువ్ టెన్ మిట్స్ మాట్లాడనుకో టె మనిట్స్ లా సెవన్ మినిట్స్ సిక్స్ మిట్ తీసుకుంటారు అంతే
అవునా
అంటే కరెక్ట్ గా సోపు మాట్లాడుతూనే ఉండాల మనం ఎప్పుడైతే మాట్లాడతా అవి మాత్రమే కన్సిడర్ చేస్తారు సైలెంట్ గా ఉన్నవి ఊ ఆఊ ఆ అనేనివి చెయ్యరు
ఆ అంటే ఇప్పుడు దాంట్లోకి డబ్బులు పడదా
లో ఉంది అట్లంతా నాకు తెలిదు తేలేదు మే స్వామి అంటే మనం ఇద్దరు సైడ్ నుంచి మాట్లాడలో ఒక సైడ్ నుంచి మాట్లాడకూడదు నాకెందకో ఈ మధ్య స్లీవ్లెస్ బలే నచ్చుతాంది
నీ మెంటాల
హ్మ్ బాగుంటాయి మే
చెబుదూవు ఉండు నాకు అట్లా మింత్రాల అది యూస్ అయ్యాను ప్రొఫైల్ లేకి పోతాను కానీ అది యాడచెయ్యాలొ నాకు అర్ధం కాట్లే
నేను చెప్తా చూడు ప్రొఫైల్ ల్లోకి బో ఆ ఆర్డర్స్ అవన్నీ ఉంద యా యా
ఆర్డర్స్ ఇన్సైడరు కూప్
కింద ఉంది జూడు అల్టిమేట్ గ్లామ్ ప్యాన్ అని
ఆ ఉంది
దాని క్లిక్ చేయ్
ఇక్కడ జాయిన్ ఈ క్లాన్ అని ఉంది
దాన్లో జాయిన్ అవ్వలేదు నువ్వు ఇంకా
ఆహా
ఆ ఒకసారి ఆ ఇప్పుడు కట్ చేస్తాన్నాను మళ్ళీ తిరిగి చేస్తా నువ్వు యాప్ ఓపెన్ లో పెట్టుకో ఇప్పుడు నిను చెప్తా
ఆ సరే